ఇగో
ఎంలేదా కాలీగానే ఉన్న ఆ తిన్నాం రానువ్వు
ఆ తిన్నా ఏం కర్రీ
ఎం కర్రీ ఆ
మ్మ్
ఈ రోజు టమాటారా
హు హు
ఆ
మూవీస్ చూస్తారా అక్క మీరు
ఆ చూస్తాం రా
ఏ మూవీస్ అంటే ఇష్టం మీకు చాలా
ఏమివా ఏ మూవీ చూస్తా అంటే చిరంజీవి బాలకృష్ణ
ఆహా హు ఇప్పుడు నిన్నా మూవీస్ చూసినారా ఏమైనా
ఇప్పుడా చ్ ఆ చిరంజీవి చుసినంరా వెంకటేష్ ది
అది మనశంకర వర ప్రసాద
మ్ మ్మ్
రి రిలీజ్ మూవీస్ కేల్తరా అక్క ఏమైనా థియేటర్ కి
హు వెళ్తాం రా ఇప్పుడు ఐ బొమ్మోచ్చిన కంచ్చి వెళ్ళట్లెంరా
అవునా ఐ బొమ్మ బ్యాన్ అయిందిగా
హు ఇప్పుడు మూవీస్ రూల్సు
ఆ మూవీ రూల్స్ ఉంది
హు అందులో డౌన్లోడ్ చేసుకొని చూస్తాం ఇగ మూవీస్ కి తక్కువ వెళ్తాము
ఆహా
నువ్వు
చూస్తా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంకా
మ్ హు అవును ఉహు
మరీ అంతే ఏం నచ్చావు నాకు మూవీస్ కానీ అప్పుడప్పుడు వస్తే మంచి మూవీస్ ఉంటే చూస్తా
అవునా ఆ ఆ
ఇప్పుడు రీరిలీజ్ కి సీరియల్స్ ఆ చూడను ఒకటి ఒ ఒకటి చూస్తా స్టార్ మా లో ఆ నైన్ ఒక సీరియల్ వస్తది కదా గుండె నిండా
ఆ బాగుంటది కదా
అవును బాలు ది కామెడీ బాగుంటది అదొక్కటే చూస్తా
అవునవును బాలు బాగానే ఉంటది కామెడీ మంచిగా ఉందా
అది బాగుంటాది అవును అదొక్కటే చూస్తా ఇంకేం చూడను ఇగ సీరియల్స్ అది కూడా ఇంటికి వెళ్తే మాత్రమే ఇంట్లో ఉంటే చూస్తా ఉ
ఇంకా హాస్టల్ ఉంటె చూడవారా
ఆహా చూడను
ఉహు అవునా బాడి బాలు మీనా బాగుంటది కాంబినేషన్
హు అవును వాళ్ళ పేర్
ఏమీ
కామెడీ కూడా బాగుంటది ఉ
ఆ కామెడీ కూడా బాగానే ఉంటది
ఆ ఆ ఆ మూవీలు ఆ సీరియల్ మస్తు ఉంటాయి అసలు కామెడీగా
ఆ
కామెడీగా మస్తుంటది ఆ సీరియల్ ఇంకేమేమో సీరియల్స్ వస్తన్నాయి
ఉ అవును
ఉ కానీ మూవీసే బె టర్ కానీ ఇప్పుడు రీ రిలీజ్ మూవీస్ చాలానే ఉన్నాయి ఎయిత్ కి మార్చి ట్వంటీ సెవెన్ కి ఆ అతని ది రామ్ చరణ్ ది మగదీరా మూవి రీ రిలీజ్ అయతుంది ఏప్రిల్ ఎయిత్ కి రేస్ గుర్రం ఆ రీ రిలీజ్ అక్కాబర్ తదే కదా అవును అవును మళ్ళీ వేస్తుండు
ఉహు అవునా
ఊ ఇంకా మగదీర మార్చ్ ట్వంటీ సెవెన్ కి మగధీర వస్తుంది ఏప్రిల్ ఎయిత్ కి రేసుగుర్రం
ఉహు
ఉన్నాయి మూవీస్ రూ వస్తున్నాయి ఇప్పుడు చానానే రూ రీ రిలీజ్ ఉ
అవునా
ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీస్ ఏం చూడలేద అక్క
ఏం చూడలేదూర మేము ఉ ఎమ్ చూడట్లే ఇగ బాబు ఉన్నాడు కదా ఇగ
అవునవును ఉహు ఊ
ఏమో ఏవ ఏమో నీకు ఎ హీరో ఇష్టం రా
హీరో నా ప్రభాస్
ప్రభాస నాకు కూడ ప్రభాసే ఇష్టం,
మూవీస్ బాగుంటాయి. అన్ని డైలాగ్స్, డైలాగ్స్ కామెడీ ఫైటింగ్ అన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన మూవీస్ అంతే ఏం మంచిగా ఉండట్లేదు, కాని స్టార్టింగ్ లో తీసినావి మాత్రం మంచి ఉండే,
హు అవునావును.
ఇప్పుడు అంతేమేమో వేస్తున్నాడు అసలు జస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు, చూస్తారు అనే దాంతోనే తీస్తుండగాని దాంట్లో ఒక కామెడీ ఉంట ఉంటా లేదు ఏం లేదు,
మొన్న అది ఏమ వస్త సల్లార్ సినిమా కదా, రాజ్యసభవి ఏం బాగుంది ఏం బాగలేదంట,
అవును
ఆ చూడను కూడా చూలే మేమైతే ఉ బాగున్నా, బాగుందని అంటారు. కాని చూడనే చూలే,
నేను కూడా చూడలేదు అది ఇప్పుడు డార్లింగ్ రీ రిలీజ్ అయితుంది. ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటి ఫిఫ్త్ కి
అవునా రేపే కదా ఆహా వచ్చిందంట కధ ఓకే ఓకే చూస్తావా మరి థియేటర్ లోకి వెళ్తావా నువ్వు మరి
లేదు అక్క అసలే ఎలా లాస్ట్ టైం ఎప్పుడు, బహుబలి వన్ అప్పుడు ఎప్పుడో చూసిన అదే లాస్ట్ మూవి,
అంటే నచ్చదారా,
హు
నచ్చదా
ఆహా వేళ్లను ఎక్కువ
ఉహు
ఉ మూవీస్ అస్ అసలు థియేటర్ క వెళ్ళి చూడాల అనిపియదు నాకు ఎందుకో, ఆ సౌండ్ కి ఉ ఇగా టీవీలో వస్తే చూస్తా,
ఉ అవును
ప్రభాస్ కూడా చాలానే సినిమా తీసిండు కదా,
ఉ అవును చాలానే తీసిండు,
బాగుంటాయి మూవీస్ కాకపోతే ఇప్పుడు వచ్చే మూవీసే కొంచెం, మంచిగా ఉండట్లేదు
అవునవును మంచి డార్లింగ్ సినిమా కూడా బాగుంటది.
డార్లింగ్ ది, మిస్టర్ పర్ఫెక్ట్ పౌర్ణమి బానే ఉంటాయి, ఉ
అవా ఏ ఇప్పుడు సల్లార్ ఇవి వే బాహుబలి వన్ టూ కంచి బాగు బాగా తీతలేడు,
అవును ఆ బాహుబలి వన్ టు ఓకే కాని సలార్స, సహో హో ఇ అక్కన్నుంచి అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉంది మూవీస్
మొత్తం గ గట్లాంటియే తీస్తుంది అ అట్లా యాక్టరింగ్
ఊ ఆది పురుషు గూడా అంతే ఉంది రాజాసా పుడు మళ్ళ కొత్తగ ఏదో ఒస్సుంది గద మూవీ రీట్ స్పిరిట్
వెరేటా
అవును స్పిరీట్ మూవీ ఒస్సుంది అంటే ఇంకా రిలీజ్ అవ్వాలే నాకు తెలిసి అవునా
ఊఉ
టీవీలో ఒచ్చే మూవీస్ జూస్తారా అక్క
ఆ చూస్తాన్ రా హ్ చూస్తా ఎక్వా సీరియల్స్ కే చూస్తా ఎక్వ ఎందుకంటే ఇంగ ఈవినింగ్ ఒస్సయ్ గదా
అవునవును
ఉ
ఊ సీరియల్స్ అన్నీ స్టార్ మాల ఏం ఏదైనా మూ మనం మూవీ జూడాలంటే సండే టైమ్ లోనే జూడాలి ఇంకా.
అవునవును సండేనే మంచిగా ఆ సాటర్డే గూడా ఏస్తాడు మంచి సాటర్డే ఇస్తడు సండే ఇస్తడు
ఊ
ఇప్పుడు కొత్తగ వచ్చిన మూవీస్ విత్ లవ్ గూడా బానే ఉంది విత్ లవ్ మూవీ బానే ఉంది అది.
విత్ లవ్
మూవి ఊమ్ మూవీ రూల్స్ లో ఉంది
అవునా
ఊహ్
స్కూల్ లేదురా ఉ
ఏం టైం ఉండట్లే అవునవును టైం ఉండట్లేదు ఇంక
టైం ఉండట్లేదు, ఏం ఉండట్లే ఇక చూడ్డానికేడా. ఈయనతోటే సరిపోతాంది, ఈయన నడుస్తే ఇంకా అస టైమే ఉండదు. ఫోనే ఉండది ఇగ
వాళ్ళ మున్ అయిన చిన్న పిల్లల ముందు ఫోన్ జూస్తే, వాళ్ళకు గూడా అదే అలవాటు అయి.
ఊమ్ అవున్ రా ఇప్పేమొ తప్పేటట్టేం లేదు గదా
అవును
ఉ
ఊహ్
కామెడి బాగుంటది గదా బాలది బా నా గూడ ప్రభాసే రా
అవును
అవస్థే
ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టమా
ఊఉ
ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టమా మరీ అంత ఓల్డ్ ది కాదు ఇవి వి చిరంజీవివి
ఆ ఆ చూస్తా అప్పుడపడు చూస్తా రాచ్చప్పదో ఇంగా
కొన్ని కొన్ని బానే ఉంటాయ్ ఈ చిరంజీవి ఇంకా మ్ రవితేజ వెంకటేశా వెంకటేశ్ అవును
రవితేజ్ ఏమో సంబంద్ ఉంటది బానే ఉంటది
కానీ ఇప్పుడు అతడు ఆ ఇప్పుడు రవితేజ మూవీస్ కూడా మరీ అంత ఏం మంచ్ ఉండట్లే అన్ని ఫ్లాప్ అవుతున్నాయ్
ఆ హ అవునవును
ఉ
భర్త బ ఏదో భక్త ఏదో సినిమా ఉంది మంచిగా ఉంది అది భర్త భక్త ఏదో
ఉ అవునాది టీవీలో కూడా వచ్చింది మూవీ
మొన్న స సండే వచ్చింది
అవును
సండే వచ్
ఓకే అక్కా
ఆ ఓకే రా